హలో అనూష ఆ అనూష హాయ్ హాయ్ అనూష ఉమ్ ఉమ్ బాగున్నాం బాగున్నావా
ఆ బ వున్న అక్క
ఉమ్ అదే ఒక టాపిక్ హెల్తీ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు
ఆ సరే అక్క
అదే అసలు మొత్తం ఇవాళ రేపు హైదరాబాద్ సిటీస్లలో, పాలు మొత్తం కల్త డ్యూప్లికేట్ అయిపోయినాయి.
అవునక్క అవును
చిన్న పిల్లలు మొత్తం పాపం దాని వల్లనే ఎర్లీ మెచ్యూర్డ్ ప్యూబిర్ట్ అనేది వస్తుంది అన్నమాట. మెయిన్లీ గర్ల్స్కి కచ మతంగా.
అవును.
లేకపోతే, పె పెద్ద వాళ్ళకేమో, ఒబేసిటీ ప్రాబ్లం వస్తుంది.
ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడ
ఉమ్ అవున అవును ఖచ్చితంగా, ఉమ్ హెల్దీ ఫుడ్ తీసు. తీసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ మన డైలీ లైఫ్ లో.
అవునక్క.
సో కాప్స్ అనేది రైస్ తక్కువ తీసుకోవాలి, కార్బోహై రెస్ క రైస్లో ఉంటాయి.
ఆ.
ఉమ్ ప్రోటీను, ఫైబరు, ఇవి మెయిన్ చాలా ఇంపార్టెంట్, బాడీకి.
అవును.
ఇటీ వల్ల ఏ పెద్ద యూస్ ఉండదు, ఫ్యాట్ పెరగడమే కొలెస్ట్రాలు. ఇంకొకటి ఏందన్. అంటే పిల్లలు చాలా జంక్ ఫుడ్ కు అలవాటై పోయింర్రు మొత్తం. పిజ్జా బర్గర్ ఇవన్నీ. సో అవన్నీ తగ్గిస్తేనే. మెయిన్లీ, గర్ల్స్ కి మంచిగుంటది. తర్వా టెన్ ప్లస్, ట్యూవెళ్తూ తర్వాత. అతనే మెచ్యూర్డ్ అయితారు, లేకపోతే చాలా కష్టం, హెల్త్ ప్యా ఫ్యాటర్స్, పిసిఓడ్ ఇవన్నీ నొస్తాయి.
ఉమ్.
ఉమ్ సో మనము హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఎవ్వరైనా, మెయిన్లీ ఫ్యామిలీ. చూసుకోవాల్సింది, ఉమెనే కాబట్టి. ఉమెనే ఈ విషయంలో. ఖచ్చితంగా ఉండాలి.
అవును, అవున అక్క ఇది కూడా కరెక్టే.
ఉమ్ మెయిన్లీ లేడీస్ కి, జెంట్స్ కూడా, ఇ షుగర్ అని బిపీ. కని, క్యాన్సర్స్ మెయిన్ లెని. ఎందుకు వస్తున్నాయంటే, మనం బయట చిప్స్ ప్యాకెట్స్. చీఫ్స్ తింటాం గదా, అవన్నీ. క్యాన్సర్ కి కారక మసాలు, కూల్ డ్రింక్స్ లల్లో ఫుల్లు కెమికల్స్.
అవును, ఇప్పుడు మళ్ల, ఆ ఫుడ్డు వల్లనే ఇఫ్. ఇప్పుడు మనం కొన్ని ఐటమ్స్, ప్రీజ్ లో పెట్టద్ద అంటారు. ఫ్రిడ్జ్ పెట్టి తినడం వల్ల కూడా, కొన్ని రొ. పొగరు అట్లు వొస్తున్నాయి, మనకు.
ఉ డైలీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వండుకొని తినాలి దాచుకొని ఆ అన్నము కూరలు అన్నాన్ని మళ్ళీ వేడి చేసి అస్
అవును ఉ రైస్ కుక్కర్ అన్నం కూడా కొంచెం మంచిది గాదు
అవును అవును అసలు ఇప్ ఇప్పుడు అల్యూమినియం ఇవి కూడా అస్ అసలు వాడవద్దు మెయిన్ గా కుండలు ఇవే వాడాలి ఉ అలూమినియమ్ నాన్ స్టిక్ అనేది క్యాన్సర్ కి కారకమైంది తుంది ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ కుండలు ఇవి వాడితేనే మన హెల్ అది అనేది మంచిగుంటది లేకుంటే స్లో పాయిజన్ లాగా అది
అవును అక్క
ఉ మెయిన్లీ ఎక్కువ ఇవాళ రేపు షుగర్ సాల్ట్ కూడా బాగా తింటున్నారు పిల్లలు అస్సలు షుగర్ అనేది లిమిట్ లో తీసుకోవాలి లేకపోతే కొలెస్ట్రాల్ ఫ్యాట్ బాగా పెరు పెపోతారు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి
అట్ల అన్నా గాని ఇప్పుడు మళ్ళా బయట షాప్స్ లల్లా గుడా పిల్లలకు బ్రెడ్ తీసుకురావడం వల్ల
ఉ బ్రెడ్ అస్సలు దినోద్దు మైదా ఫుడ్ అది ఆయిల్ ఫుడ్ అస్ అసలు చాలా వరకు అవాయిడ్ చేసేయాలి ఎ ఎప్పుడో రెగ్యులర్గా అవి ఇంటి ఫుడే తినాలి ఇంకొకటి బయట ఇప్పుడు నూడుల్స్ అని మంచూరియా అని ఫాస్ట్ ఫుడ్ అది అస్సలు మన్
ఉ స్ట్రీట్ సైడ్ ఫుల్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఇగా
ఉ మెయిన్గా అసలు అది ఎప్పుడు తయారు చేస్తారో తెలువదు ఆయిల్ ఎన్నిసార్లు వాడుతారో తెలువదు ఒక్కసారి హీట్ ఏసినా ఆయిల్ అస్ అస్సలు వాడద్దు
ఉ
ఉ మెయిన్ అది చాలా ఇబ్బంది ఐతుంది అందుకే ఇవాళ రేపు అసలు ఇదివర్ కాలంలో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి క్యాన్సర్లు థైరాయిడ్లు ఇవన్నీ లేడీస్ కి పీసి ఓడి
పుట్టిన పిల్లల నుంచి థైరాయిడ్ స్టార్ట్ ఐతుంది ఇప్పుడు అయితే ఈ
అవును ఉ షుగర్ గుడా అంతే వస్తుంది గదా
ఉ మళ్ళా ఈ జెనరేషన్ ల ఈ జెనరేషన్ ల అప్పటి ఫుడ్డి కి మస్తు స్ట్రాంగ్ ఉండే మన నానమ్మ వాళ్ళు మన అందరు ఎల్లరు పేరెంట్స్ ఇట్లా ఇప్పుడు మనం అయితే చిన్నదానికి సిక్ కై ఫుడ్ ఫాల్టీ మొత్తం ఫుడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇద్దరు
అంతే మెయిన్గా ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలలో వేడి వేడి పెట్ పెట్టొదవి కెమికల్ అయితాయి. పాయిసన్ అయి అంతే
మనం యూజ్ చేస్తే కూడా బ్యాక్ మిక్స్ యూజ్ చేయ్యాలి. కదా
ఉమ్ అవును కాటన్ బ్యాగ్ జూట్ బ్యాగ్స్ వాడాలి.
అవును
అసలు ఈ పొల్యూషన్ కూడా మంచిగా లేదు బయట అవన్నీ చేయబట్టే ఇవన్నీ వస్ వస్తున్నాయి.
ఆ పొల్యూషన్ కి కారణం ఒక రాక రకంగా మనుషులే కూడా
అంతే అంతే హ్మ్ మెయిన్ ఇప్ పాలల్లో కూడా మొన్ననే చూసినం అసలు ఎంతమంది పిల్లలు పాలచే ఇదయి పోయిర్రు మొత్తం అసలు ఎన్నో కెమికల్స్ ఆడి కల్తీ మొత్తం ఎక్కడ చూడు కల్తీ మనం తీనే తిండి రైస్ దగ్గర నుంచి తాగే వాటర్ దా కూడా డూప్లికేట్ అయిపోయినాయి. అట్లా ఘోరంగా చాలా జాగ్రత్త ఉండాలి.
ఇప్పుడు కల్తీ పాల వల్ల పన్నీరు కూడా కెమికల్ అంటున్నారు.
అవును పన్నీర్ మనం ఇంట్లోనే తయారు చేసుకో
అంతకు ముందు ఆ వచ్చక్క
ఉమ్ పాలను ఇరగబెట్టి పాలు విరగ్ గోట్టాలి స్టవ్ మీద పెట్టి పెట్టి వెనిగర్ అన్నా లెమన్ అన్నా వేసి పాలు మొ మొత్తం గాయిన తర్వాత వేస్తే విరిగిపోతాయి. దాన్ని తీసి మనము ఒక క్లాత్ లో చూట్టి పెడితే టూ త్రీ అవర్స్ లో పన్నీర్ అయితది. పోతావి.
ఆ అక్క అంతకు ముందు ఇట్లా హెల్దీ ఫ్రూట్స్ అంటే బీట్రూట్ కీరా అవన్నీ మంచిగా తింటుండేయి ఇప్పుడు బీట్రూట్ కూడా తినొద్దు దాని హాఫ్ బాయిల్ చేసుకొని తినాలి అని అంటున్నారు అట్లా కొంచెం అట్లా కూడా అయిపోతున్నా జెనరేషన్
అవున అవును అసలు ఆపిల్ స్ట్రా అన్ని కెమికల్సే వాడుతున్నారు
ఉమ్ ఒక సైడ్ ఎగ్ ఉడక తింటే మస్సు ప్రోటీన్ అంట ారు కానీ కొంతమందికి పిల్లలు కాకపోవడానికి ఎగ్ అవాయిడ్ చేయాలంటారు అట్లా దాని వల్ల కూడా ఫుడ్ వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది పిల్లలు పుట్టడానికి కూడా
అవును ఇప్పుడు చాలా మందికి ఇన్ఫర్టిలిటీ సమస్య దీని వల్లనే ఆహార అలవాట్లు మన డైలీ లైఫ్ ఇదన మాట మొత్తం ఆ బాలన్స్ చెస్ కోవాలి ఏం తింటున్నాం ఏంది అని ఇది వరకు కల్చర్ క వెళ్ళిపోవాలి లైఫ్ స్టైల్ అనేది జొన్న రొట్ట చ పాతే ఇవి తినాలి గాని ఇట్లా జంక్ ఫు ఫుడ్ అస్సలు పిల్లలకు పెట్టొద్దు మెయిన్లీ కూల్ డ్రింక్స్ చిప్స్ బిస్కెట్స్ మొత్తం మైదానే షుగర్ వి అస్సలు పెట్టద్దు మెయిన్ చిన్న పిల్లలకు ఒక టెన్ ఇయర్స్ దాకా
అల్లం కూడా మెయినక్క అల్లం మెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోద్దు దాని వల్ల కూడా క్యాన్సర్ వస్సది
అంతే
ఫ్రూట్స్ లో కూడా టమాటా పెట్టొద్దంటే అవన్
అవును టమాటా ఏవి పెట్టొద్దు అసలు ఒబేసిటీ మెయిన్ పిల్లకి తినడం కూర్చోవడం తినడం కూర్చోడం అయి పోతుంది ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు లేదు పిల్లలకి మెయిన్ స్కూల్లో కూడా ఎంత సేపు ప్రెజర్ పెడుతున్నారు చదువు చదువు అని గాని మెయిన్ ఇది ఉండాలి ఒక వన్ అవర్ అన్న కంపల్సరీ అప్పుడే పిల్లల హెల్దీగ ఉంటారు
అవును హెల్దీగా ఉంటారు ఉమ్ మళ్ళా వాళ్ళ దాంట్లోన్నా వాళ్ళ వాళ్ళకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో కూడా మన కఅట్లా తెలుస్తది మనం ఇట్లా ప్రెజర్ పెడితే కూడా వాళ్ళు అదే లైఫ్ రొటీన్ అయిపోతుది వాళ్ళకు
అవును అవును అసలు అది హల్ది లైఫ్ స్టైలే కాదు ఇవాళ రేపు మనప్పుడే బాగుంది అసల్ పిల్లలకు కూడా ఏది ల్లలు ఏమైనా ల ఫోన్లు రావడం ఫోన్లు చూడమే
అంతే అయిపోయిందా అ
ఉమ్ అసలు స్క్రీన్ ఎక్కువ పిల్లలకి ఇవ్వనే ఇవ్వొద్దు
ఆ స్క్రీన్ లైట్ అసలు మంచిగా దాని వల్ల కండ్లకి ఎఫెక్ట్ పడుతుది
కళ్ళకి మెయిన్ బుర్రకి మెదడుకి కూడా చిన్న పిల్లలు అది లేకుంటే అన్నమే తినట్లే ఇవాళ రేపు డిజిటల్ మొత్తం అసలు అద ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలవట్లేదు ఫోన్ చూసుకుంటూ
అసలు అంతకు ముందు జనరేషన్ అక్ అవునక్క అంతకు ముందు జనరేషన్ లో అసలు స్పెట్స్ అంటె తెల్వది క్ పోతుండే ఈసారి చిన్న చిన్న పిల్లల నుంచిలి జనరేషన్ స్పెక్ట్స్ సైట్ హెడేక్ ఇప్పటి నుంచెలే వాళ్ళకు మస్తు మొత్తం డిప్రెషన్ అయిపో స్తుంది వాళ్ళ మీదక ఇప్పటి నుంచి
కరెక్ట్ అసలు వాళ్ళకి ఆ ఇది వరకు ప్లే గ్రౌండ్ ఆడు డ్కోవడం పిల్లలతో ఉండేది ఇప్పుడు ఎక్కడ రావడము స్కూల్ నుంచి ఫోన్ పట్టుకోవడము
అవునక్క అదే అయిపోతుంది
లేదు బయట గాలి లేదు మంచిగా ఏమీ లేదు వాళ్ళకి అసలు ఏం తెలుసు ని ఇవాళ రేపు పిల్లలకి ఏమన్న అంటే చదువు ప్రెషర్ బాగా పెడతరు దాని వల్ల మానసికంగా ఇదయి
హుమ్ మనం కూడా అక్క మనం మార్కెట్ నుంచెలి కూరలు తెచ్చుకోవడం అవాయిడ్ చేసి మన ఉమ్ బిల్డింగ్ పైన కానీ దేని మీద ఇట్లా పెట్టుకొని ఉమ్ అట్లా ఇంకా మస్తు బెట్టరు కదక్క
అవును అసలు అది చాలా హెల్దీ ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు మొత్తం కెమికల్ వేస్తు స్ప్రే కొడతరు అసలు అవి ఏం తినాలో ఎందొ కూడా కాన్ అర్థం కాదు పండించుకోలేని వాళ్ళు తీసుకు వచ్చి త్రీ టైమ్స్ కడగాలి సాల్ట్ వాటర్ లో కడిగిన తర్వాత అట్లనే యూజ్ చేయాలంట్ తావి
ఆ ఫ్రూట్స్ మనం పెంచుకుంటే ఏం కాదు బయటైపు ఆ ఫ్రూట్ కొన్ని ఒక టూ త్రీ మంత్స్ కు పెరిగడం కూడా ఇప్పుడు వన్ మంత్ లోనే ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచు
ఉ పాల బర్రలకు కూడా ఇంజక్షన్స్ ఇచ్చి తొందరగా పాలు రావడానికి ఆ కెమికల్స్ వాడడం వల్ల అవి తాగే పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు,
అవును మెయిన్ చికెన్ వల్ల కూడా అక్క చికెన్ తిని తిని తిని తిని, పీరియడ్స్ అయి అయ్యి క్యాన్సర్ కూడా స్టార్ట్ అవుతది దాని వల్ల కూడా
అంతే బాయిలర్ చికెన్ అసలు తిన వద్దంట
అవున అక్క అది ట్వంటీ టూ డేస్ లోనే అది ఫార్టీ ఎయిట్ డేస్ అట్లోనే టూ కేజీస్ పెరుగుతాది అసలు, అట్లా ఇంజెక్షన్ ఇయడం వల్ల ఆ దానివల్ల ఇప్పుడు ఎఫెక్ట్స్ పడుతున్నాయి మొత్తం,
అంతే అంతే అవును అవును అనూష
పిల్లలు పుట్టడం కూడా వికలాంగులాగానే,
ఉ మెయిన్ గా అసలు ఆర్టిజం కూడా వస్తుంది పిల్లలకి అంటే మెదాడు బ్రెయిన్ సరిగ్గా ఎదగదు వాళ్ళ ఏజ్ ఏజ్ కి తగ్గట్టు చాలా మంది ఉన్నారు అట్లా మెయిన్ ఫోన్స్ వీటి వల్ల ఫుడ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ బాగా మంచి హెల్తీ ఫుడ్ తినాలి ఇలా తినకుండా,
హు ఇట్లా హెల్దీ ఫుడ్ ఉన్నా గాని ఎంత తీసుకున్నా గాని ఇప్పుడు, ఫుడ్ మొత్తం చేంజ్ అయిపోయింది అక్క ఆ ఎఫెక్ట్
అవును ఇది వరకు అనేది అసలు రానే రాదు ఇప్పుడు సిటీస్లలో అయితే కంపల్సరీ,
పుట్టే బేబీ మీద గాకపోతే పుట్టే బేబీ మీద గాకపోతే, డెలివర్ అయిన మదర్ మీద ఏదో ఒక ఎఫెక్ట్ పడుతుంది ఈసారి ఈ జనరేషన్ కి ఇట్లా,
అంతే అంతే అనష ఓకే అనూష చాలా మంచి విషయం చెప బాయ్
థ్యాంక్స్ అక్క
బాయ్
బాయ్ బాయ్
హు
హు